హలో బాగున్నావన్న
బన్నా బుజి మీరు
బావున్నా అన్న ఏం చేస్తాన్నా అన్న
ఏం చేల బుజి ఖాళీనే ఉన్నాం
కలిగే ఉన్నవ
ఉమ్ ఏదో మా వాళ్ళు అటి నుంచి ఏదో చూస్తా ఉన్నాం
అటెండెన్స్ ఎట్లా అట్లా స్కూల్ టీచర్ అనిపించుకుంటాను అటెండెన్స్ ఎలాగో అలాగ వేస్తాను
గధ అదగా ఆనందమ
ఆ
అ
టై చదివి చదివి ఏమైపోతావో అనుకోండి
చదువి సరి చలవులు అయితుపోయింది చలవు
అవునా
చదివితే చదువు రాదు ఎప్పుడోసారి అప్పుడప్పుడు చదువు సదువేల తెలుసా
అవునా అప్పుడప్పుడు చదివుతే ఉండద ఉండేది కూడా పోతుంది
ముకేమో నాగేతే పర్లే
ఇప్పుడు బుక్కు తీస్తే మేము అబ్బాై ఏందరేయా సామీ అనిపిస్తుంది పెళ్లి అయి ఐదేంలక్లప్పుడు తీస్తే
అ అయితే కరెక్ట్ ఎ
ఏదన్నా కాని పెళ్ళికి ముందే చదవాలా చూడాలా అంతే కాని
పెళ్ళిన తర్వాత కష్టం జీరో అయిపోతాం
చ పెళ్ళి అయినాక కూడా చదివిన ఒళ్ళు ఉన్నారు జాబ్ వచ్చిన ఒళ్ళు ఉన్నారు వాళ్ళు ఎట్లా చదివినారో తెల్దు మళ్ళా వాళ్ళకి దండం పెట్టాల
అవును
ఎ సలు ఇంట్లో వర్క్ చేసేళ్కి సరిపోతుంది అది దాని దగ్గర పోయేళ్కి నిద్ద్ర ఏదో ఒకటి వచ్చేస్తుంది నొప్పులో
అవును అసలు ఇంట్రెస్ట్ రాదు ఆ కష్టం
కష్టంను
ఉమ్
చేద్దామన్నా కూడా ఇంట్రెస్ట్ రావడంలే
అదే మొన్న మా ఫ్రెండ్స్ కొట్టారు కానీ జాబు చూస్తే కాని ఆ మా ఊర్లోనే ఇద్దరికీ వచ్చినాయి
టీచర్ జాబ్
ఆ
అంటే తే మనకు తెలిసిన వాళ్ళ నీకు నీ ఒకకరికే తెలుసా
తెలిసిన వాళ్ళు బుక్ వాటలో
అయ్యో బుక్ మటం కాలేజా వాళ్ళు చాలా బాగా చది వాళ్ళు కాలేజ్ టైంలోనే చదివేసింటారు లేన్న అంతా
అవునవును మళ్ళీ అక్కడ కోచింగ్కే దాదాపు టూ ఇయర్స్ ఉంట అక్కడే వాళ్ళు
ఆ
ఉ దానివల్ల కొద్దిగా బాగా
మాకు పెద్దగా ఉందిన్న ఎన్విరాన్మెంట్ మళ్ళీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటారని అంతే గాద
అవునవును.
అంటే రెండు బ్యాచ్ లు ఉంటాయి మొత్తం కాలేజీలో. రన్నింగ్
అవునవును
నీ ఎంత పెద్ద కాలేజ్ ఉంది న్నా నేను మొన్న ఎక్కడో ఊరికెళ్తాంటే చూసినాను.
ఆ
ఎంత పెద్ద కాలేజు ఎందుకు అన్ని రూమ్స్ పెట్టినా అంటే ఎప్పుడైన్నా కౌన్సిలింగ్ గానీ ఇలా వచ్చినప్పుడు ఉండాలని పెట్టినారో మళ్ళీ ఏమో అర్
కౌన్సిలింగ్ కి ఇగ అన్నిటిక్ కీ అంట అది
ఉమ్ లేదు లేదన్నా అండి ఇంకా ఏమన్ మరి చేస్తా ఉన్నారు యాక్టివిటీస్ తెలీదు.
డిస్ట్రిక్ కోటే కదా అందుకని కొద్దిగ బాగా
ఆ అప్పుడే కట్టినట్లు ఉన్నారు. ఇంకా కడుతున్నారు కూడా కొత్త కొత్త రూమ్ లు
ఇయ్యింక అయిపోయ్ ఇంక కష్టం.
నైట్ ఎక్కడ చూసినా మండలానికి ఐదారు కాలేజీ లుండై.
కొద్ది కష్టం ఆ
ఊమ్ కష్టం కాదు అదేనా అంటాండ అప్పుడు ఉమా అదే అంటాంటిమి.
మరి అదే గదా
ఇప్పుడు ఒకటో క్లాస్కు ఉన్నట్టే ఉంది అది గూడా
ఊమ్
నేను కంప్యూటర్ నేర్చుకుందాం అనుకుంటాన్నా గానీ ఇక్కడ నేర్చు సెంటర్ లేదు అసలు పుట్టపర్తి లో
ఒకటి కూడా లేవా?
లే నేర్పించే వాళ్ళు లేరు సరిగ్గా అసలు కా సెంటర్ కూడా లేదు టైపింగ్ కుందంటా
ఆ ఆన్లైన్ లో తీసుకొని ఏదన్నా నువ్వే ఏదన్నా అట్లా సిస్టమ్ ఒకటి తీసుకుంటే సరిపోతది.
సిస్టమ్కి ఏమి మా హస్బెండ్ పని చేసే దాంట్లో ఉన్నాయనుకో సిస్టమ్ ఇస్ ఊమ్ దొరుకుతుంది. ల్యాప్టాపే తెస్తాడు ఈవినింగ్ టైంలో నైట్ టైము అంటే మనము ఆన్లైన్లో చూసేదానికంటే ఆఫ్లైన్లో పోయి నేర్చుకుంటేనే కొంచెం ఇదిగా ఉంటుందని నా ఫీలింగ్
ఓకే ఓకే
మా హస్బెండ్ చెప్తాడు రోజు కు ఏదైనా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, రోజుకోక వీడియో నేనొచ్చే వరకు మీరిక చదువుకొని వ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేసుకో అని చెప్తాడు.
ఆ
ఎప్పుడు నుంచో చెప్తాన్నాడు గాని నాకెందుకో ఇంట్రెస్ట్ ట్ రాలే నేను ఆఫ్లైన్లో నేర్చుక్ ఆఫ్లైన్లో నేర్చు కుంటే ఏమన్నా బాగుంటుందేమో అని అట్లే ఉన్నా
ఊ అంతేలే. ఆఫ్లైన్ లో ఎవరైనా మంచిగా పెడితే సరిపోతారు అక్కడ ఎవరు ఇంగ అంత అప్డేట్ గాలా అంత అప్డేట్ గాల్ ఇప్పుడిప్పుడు అప్డేట్ అయ్ తారింకా
అయితుందో కాదో తెలిదు. న్ ఏమంటే ఊరికే బాబా వల్ల ఇది ఇది వుంది అంతేగాని ఏమి ఫెసిలిటీస్ అంటే జాబ్ ప్రరంగా కానీ అలా ఏం లేవు.
అట్లాడు కష్టం ఇంకా డెవలప్ కాయాలంటే ఇంకా ట్వంటీ ఇయర్స్ అట్ల అవుతుంది.
ఉమ్ ఏ ఒక జిల్లా అయింది. ఒక ఏదన్నా ఇండస్ట్రీ కానీ అట్లా ఏం లేదు. మ్య వర్క్ వచ్చే పదే ఒక్కటికు లేదు మ్యా పవర్లెట్లా
కష్టం ఇపుడే కావాలి.
ఆ
ఆ
ఏం చేయలేం
టైమ్ పడతది ఆ
ఈ టైపింగ్ ఒక సాయిసేవ అని ఒకటి ఉంది. ఇక్కడ అక్కడ టైపింగ్కి తీసుకుంటారంట. ఎన్నో స్క్రిప్ట్స్ ఇస్తారంట అ అయిపేసి ఇంటికి రావాలంట టైపింగ్కి
ఓకే ఓకే అ
ఆ మళ్ళీ ఆ వాళ్లే నేర్పించి. జాయిన్ చేసుకుంటా అన్నారూ ఆ ఆ దానికన్నా పోదామని ట్రై చేస్తే తన శాలరీ తక్కువే కానీ,
మనకి వర్క్ యూజ్ అయితుంది. కదా వర్క్ యూజ్ అయితే మళ్ళ సపరేట్ గా మన ఆ చూసుకొచ్చదన్న ప్లాన్స్.
ఆ అదిగాక మొన్న ఏదో ఇండస్ట్రీస్ వస్తాయని న్యూస్ లో చూసినాను. సత్యసాయి డిస్టిక్ కి అంటే కంప్యూటర్ నేర్చుకుంటే అంటే ఏదోటి పనికొస్తుందని నేను అనుకుంటన. టైపింగ్ ఏందు ఉంటుంది ఇట్నె
ఆ
టైపింగ్ ఏమ అంత యూజ్ ఉండదు. ఏమ
టైపింగ్ కాదు దాంతోపాటు ఎంఎస్ ఎక్సెల్ కానీ ఎంఎస్ వర్డ్ గాని, చేసుకుంటే ఏదన్నా యూస్ ఉంటది. అకౌంట్స్ కి ఏదో దానికి పెట్టుకోవచ్చు. అన్నమాట కంపెనీ కంపెనీస్ లో
అదే మా మా హస్బెండ్ ఏమో ఎక్సెల్ డీల్ చేస్తాడు. ఇక్కడ డిగ్రీ వాళ్ళకి ఇంకా వ అవన్నీ ఆఫ్లైన్ వీడియోలన్ని ఇప్పిచ్చుకొనీ నేర్చుకోవాలి దాంతోపాటు
హూ ఆ పని చేయండి
అదే ఇంకేం న నువ్వేమొ సెటిల్ అయిపోయినావు
ఉ పర్ల్ ఇప్పుడిప్పుడు ఇంకా కొద్దిగా చూడాలింకా ఇట్లా సెటిల్ అయితే కాదు ఇంకా సెట్ ట్లోవాలి ఈ సాలరీల్తో బతకలేం ఇప్పుడున్న జనరేషన్ గి ఇప్పుడీ కష్టం
అంటే బతకొచ్చు ఏమంటే అప్పు లేకుండా తినచ్చు ఉండొచ్చు
అవును నాకే సరిపోవడంలా ఇ పెళ్లి చేసుకుంటే ఇంకా అమ్మాయికి ఏం సరిపోతాది
బయట తింటాన్నవ్ అట్లా ఉంటుంది బయట తినేది మిగులుతుంది గదా పెళ్ళి అయితే
అదీ కరెక్టే కానీ చూడాలి
అంటే అన్నీ సర్దుతా పె దాని గురించి భయపడుకుంటూ పెళ్ళి చేసుకోకుండా ఉంటే ఎల్లా కాలము అంతే జరుగుతా పోతా ఉంటాయి అంతే
ఆ పెళ్లి చేసుకోవాలంటే మినిమం అ
కియాగ్ బోయె వాళ్ళు ఏవంటి కియా చూపించి చేసుకుంటాన్రు వాళ్ళకి ఎంతొస్తుంది పదైదు
అమ్మా అది కష్టం పాప హూమ్ వాళ్ళ అమ్మ అది ఎట్లా చేస్తారో ఏమో దాంట్లో నేను గూడా చేసా అప్పుడు వన్ ఇయర్ ఎట్లా చేశానో ఏమో నాకేం అర్థం హుమ్
చేసుకుంటారు ఇంగ వాళ్ళు ఎట్లా చేయల్లా
అవునవును హుమ్
పోతాంటు అది ఏమంటారూ ఆ అదేదో సినిమాలో పెడతా జరుగుతా పోతా ఉంటాయి ముందుకి పోతా ఉండాల్లా అని
జరిగేది జరుగుతా ఉంటది పోయేది పోతా ఉండాల
ఆ
ఉహు అవును నేనూ ఒక టూ ల్యాక్స్ అన్నావంటే మినిమం బ్యాలెన్స్ అకౌంట్ లో బా ఉండొచ్చు అనమాట
మంచిదే అది గూడా అంటే నీలాంటోళ్ళకి ఎక్కువ ఖర్చు చేసే వాళ్ళకి అది కూడా కష్టం ఉగ్ అయ్ అయిపోవచ్చు పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు లేకపోతే అ బాగా పర్టిక్యులర్గా పెట్టుకునోళ్ళకైతే ఏం తిన్నా భయం లేదు
ఆల్ ఐఫిల్ ఎట్లగయిన నన్ను బతికేస్తారా
మ్ అందుకూ అడిగేసేఇట్లా ముందరికి
ఇంకసారి రిస్క్ చేయలే అది ఇయర్లో ఇంట్లో వాళ్ళు ప్రిజర్ చేస్తున్నారు చూసుకోవాలి ఇంకా
అదే కదా ఇది ఏమంటారు ఇప్పుడు నెక్స్ట్ టూ మంత్స్ కే ము-ముహూర్తాలు ఉన్నాయి చూడండి ఎట్లా మీరు మీరే కాబట్టి ఇది కావాల పర్టిక్యులర్ గా అది కావాలనేమి ఇది ఉండదు కదా
అమ్మ నీ కష్టం ఇప్పుడే అంటే మ్ ఔట్ స ఆఔట్ సైడోళ్ళకి ఇబ్బంది అట్ సైడ్
ఏ మీరు మీరే కదా
వాళ్ళ కమిట్మెంట్స్ ఎక్కువున్నాయంట
నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేటటివి ఎక్కువున్నాయా లేపోతే వాళ్ళు వాళ్ళే పెట్టాలా అని అనుకు
వాళ్ళే పెట్టాలని ఉన్నారు మీ మడిగేదనికి కంట తక్కువ ను మేందడగా
ఇట్లో భయంతోనైనా హపిటల్ చూసుకుంట వెరీ గుడ్ అని అక్కడ పెట్టిరు అయితే ఉందిలే వాళ్ళే టైం తీసుకుం అన్నప్పుడు మనం తొందర చేయకూడదు
ఇంక అది వచ్చే సుమ్ము క ఎందుకు గ రావదు వద్దాని కూడా అని మేము కూడా సైలెంట్ ఉన్నాము
అట్లా సైలెంట్గా ఉన్నావా నువ్వు కూడా ఆశపరిడువేన్నా
ఏదైనా కానీ తలుపు కొట్టి ఇంటికి వచ్చేటప్పుడు వద్దనకూడాదంటా
లక్ష్మీదేవ వస్తా అంటే వద్దు లెఫ్ట్ ఫ లోలోరా రైట్ ఫ్లో రా అనకూడదా
అనకూడదంట వచ్చినప్పుడు తీసుకోవాలి అంతేగాని ఎక్కువ పర్ఫార్మెన్స్ అ అదుద్దు ఇదొద్దు అనకూడదు
జీవితం బాగా నేర్పింది అన్న నీకు
ఆ
మెయిన్ ఉన్న సిటీ నేర్పిందేమో ఉన్న ఫోర్ ఇయర్సు
ఆ కొన్ని కొన్ని దేబలు పడదంటేనే లైఫ్ బాగా సెటిల్ అవుతది అనమాట అంటే అప్డేట్ అవుతాం తెలియలే అసలు అప్పుడా ఎట్లా అయిపోయినా అన్ని పిల్ల అవుతారులా
అదే కదా అప్పుడు మాకు తెలిలే నూరు రూపాయలు ఖర్చు పెట్టాలంటే పోయి గోబీ తినేస్తా అంట ఇప్పుడు మన చేతులాబట్ మేం పెడతా అంటే అయ్యో న ఈ వంద ఏదోదానికి చూస అవుతుందని ఆశ
అవును
నేర్పిస్తాయి ఒక్కొక్క కానీ మన డిస్టిని ఏం రాసింది అంటే అది జరుగుతూ ఉంటుంది
అవును ఆ అక్కడ కాలేజ్ వాళ్ళు ఎవరు టచ్చలోలేరా మీకు
లేదన్నా ఉన్నారు వాళ్ళు మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అప్పుడు ఒక్కసారి ఫస్ట్ ఫస్ట్ టెట్టుబడినప్పుడు కాల్ చేసిన్నారు
ఆహా
ఆ కానీ ఇప్పుడు చేయలేదు వాణి వాళ్ళు వెన్నెలా
ఊహు
మళ్ళీ మన్నా పాప వెన్నేలాక వచ్చిందా
లేదు లేదు లేదు ఎవరికీ లేదు అసల్మాన్ బ్యాచలుకిన్నాాల
అదే అప్ప బాని అయితే బ్యాంక్ సైడ్ హెల్ప్ ఎంతా
ఊహు వాళ్ళు కూడా ఇ లేదు అమ్మాయి కూడా ఏ కళిన
అదే అమరావతిలోని ఎక్కడ ఉన్నాము అప్పుడు అన్న ఆ వాళ్ళ హస్బెండ్ ఎక్కడ
హెచ్డి
ఆ ఓకే అప్పుడు వాళ్ళ హస్బెండ్ అమరావతి
ఆ అప్పుదు ఏదో ఉండంటే ఇప్పుడేమ్మండి
అక్కడ నేర్చుకున్నాను టైపింగ్ బ్యాంకుది ఎంత అన్నా మళ్ళ ఏమో ఇప్పుడు తెలిదున్నా
ఆ చడేగా మ
ఉ ఒకే ఆన్నా
ఓకే భాబజీ